ఆ వినిపిస్తుంది తిన్నారా
ఇప్పుడై తినాలి
ఇంకా టైమ్ అవుతుంది ఇంకా తినలేదా
ఇప్పుడే పెట్టుకొచ్చా అని తినాలి ఎగ్ ఎగ్గు్ ఎగ్ కరీ ఉడుకి చినద
ఇంకా అంటే పచ్చడి సంతంగ్ అట్లా కూర
ఏం లేదు అంటే మష్రూమ్ రైస్ చేసారు
ఓకే ఓ ఫుడ్ బాగుంటదా మీకు అక్కడ
ఫుడ్ బానే ఉంటుంది పర్లేదు అంటే ముందున్న దానికి పోల్చ నుకుంటే తినగలుగుతున్నాం
ముందేం బాగుండట్లేదా ఫుడ్డు
అంటే వేర దగ్గర ఉండ ఇంటి
ఆ
అక్కడ పోల్చుకుంటే ఇది బెటర్
ఓకే హ్మ్మ్ అ హాస్టల్ ప పిజయ మీరు
అ అవును పిజి
మరి కాలేజ్ కి పోయడానికి అట్లా ఇబ్బంద అవుతుది కదా లాంగ్ అవుతదా కదా
అవును లాంగ్ అవుతుంది కానీ పొద్దున్నే వెళ్ళాలి బస్ స ఫ్రీ ఫ్రీ బస్
ఓహ మరి వచ్చేటప్పుడు కూడా ఈవినింగ్ లేట్ అయ్యేది వేళ అవుతది కదా
ఒక్కోసారి లేట్ అవుతుంది ఒక్కోసారి తొందరగా వచ్చేస్తాం
మహన్ననా అ
ఏ చేస్తున్నా ఏం చేస్తున్నారు
ఏం చెయ్యాలే ఇంక మేము కాలినే
హ్మ్మ్
ఆ క్లాసెస్ బాగా జరుగుతున్నాయా
బానే జరుగుతున్నాయి క్లాసెస్ అయితే
ఆ
పర్లేదు
మాకు ఏంటే ఇప్పుడు మిడ్డ అయిపోయింది జరుగుతూ ఉన్నాయి మీకు మిడ్ అయిపోలేదా
ఇంకా లేదు
ఉ ఏమి అ టైం అయింది కదా అంటే ఇస్తారు కదా టైమ్ టేబుల్ ప్రకారం
అంటే సిలబస్ కాలేదు సిలబస్ అయితే
ఉ ఎందుకు సిల్బస్ అవ్వట్లేదు మీరు అడగచ్చు కదా
అడగచ్చు కానీ వేహకల్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ అందరికి ఉన్న కదా అందరూ టైం లేదు
మరి ఇప్పుడు నెక్స్ట్ మంత్ గా నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ మరి మీరు ఎలా ప్రిపేర్ అవుతారన్న ఎంత కామ్ గా ఉన్నారు అడగాలి కదా
ఇకా మేమే ప్రిపేర్ అతున్నా తె
మెటీరియల్స్
సీనియర్ స్కూల్ కా సీనియర్స్ వాళ్ళను చూస్తూ వాటిని చూస్త ఇంకవాటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను
ఉ అంటే పూర్తిగా చెప్పరా సిలబస్సు అంటే అట్లా ఏమైనా ఇంటర్ అట్లా అయినా చెప్తారా
ఆహా పూర్తిగానే చెప్తున్నాను ఇప్పుడయితే
ఆ సీనియర్స్ మా అంటే ఇట్లా కొంతమంది ఉంటారు కదా ర్యాగింగ్ చేసి అట్ట కొంతమంది ఉసేచ్చ వకున్నా
ఆహా అట్లేం అట్లేమ్లే ఇస్తరు బానే బానే ఉ
అంటే కొంతమంది ఉంటారు కదా
ఉమ్ అదే కొన్ని కాలేజ్ లో మాత్రమే అ
ఆ మీ కాలేజ్లో ఏం లేదా అలా
ఉహు అన్ని కాలేజ్ లు ఒకేలా ఉండవు కదా
మరి ప్రిపేర్ అవుతున్నారా ఎగ్జామ్స్ కి
అవ్వాలి తప్పు ఉన్నాయి భయమేస్తుంది అహా ఇంకా లేదు మీర అసలు తీద్దామని అనుకున్నాం అంతే
ఊమ్ మాకు ఏం జరగట్లేదు క్లాసెస్ ఇక్కడ విద్యతో పెట్టేశారు మ్ మేముయ్యో సీనియర్స్ నోట్స్ తీసుకొని రాసుకుంటాం అంతే ఫెస్ట్ ఎలా జరిగింది మీకు ఫెస్ట్
ఇంకా జరగలేదు మాకు
అంటే స్పోర్ట్సు అలాగా
అయిపోయాయి ఇంకా జరగాలి ఫెస్ట్ ఒకటే
అయినళ్ ఫెస్ట్ ఒక్కటేనా ఆ స్పోర్ట్స్ మీరేం పార్టిసిపేట్ చేయలేదా
త్రోబాల్
త్రో బాల్ విన్నర్సా రన్నర్సా
రన్నర్స్
ఇ ఆ ఇంకేం పార్టిసిపెట్ చేయరా
లేదు అంటే అందరు స్ట్రెంత్ లేదని ఇంక మాకెవరు లేరు ఇక ఏం ఏం చెయలేం
ఉ ఫ్లాష్ మాప్ ఫ్లాష్ మాప్ బా జరిగిందా
బా జరిగింది
ఊ అంటే అన్ ఇ డాన్సెస్
డాన్సర్స్ అన్ని బానే వేసారు పర్లేదు అన్ని బాగనే ఉన్నాయి అంతా బాగ జరిగింది ఇంకా ఫస్ట్ ఒకటే అదొకటి అయిపోతే
ఎప్పుడంట ఫెస్ట్
అన్ గుడ్ ఫిక్స్ అవ్వట్లేదు వాళ్ళు డేట్
అవునా మాకు అయిపోయింది ఫెస్ట్ మొన్న లాస్ట్ టైం
ఉ బాగ జరిగింది
వచ్చార మా ఫెస్ట్కి మీరు
అహ లేదు
బా జరిగింది ఏవి అయితే సూపర్ ఉంది
మీతోనే అట్లే చెప్పినంది
మేమా చూద్దాం
ఇస్తే మీరే గదా
ఆ మేమే
అన్నీ ఉన్నయా మీ దగ్గర వీడియోస్
నో హునా అస్సలేవ్ చూడాలి అప్పుడుకి వస్తాయిలే ఊ ఊమ్ కిటికీ సౌండ్ మీవి ఉన్నాయా అన్ని వీడియోస్
ఏమంత లేవు అంతే ఏ మేము రూమ్ లో వేసింది అవే కదా వేసి ఇంకేం ఇస్తారు
రూమ్ వర్క్ ఉంటాయి క్లాస్ వర్క్ అయితే తక్కువే ఉంటాయి క్లాస్ వర్క్ ఏమి ఉండవు అంత ఇదిగా
క్లాస్ అందరితో ఏం లేవు జస్ట్ రూమ్ వర్క్ అయితే బాగా ఎంజాయ్ చేసాం బాగా వీడియోస్
అ ఉ
వాళ్లతోనే ఉన్నాయి అన్ని వీడియోస్ అయితే
ఉమ్ బాగు మీ వాళ్ళతోనే ఎంజాయ్ చేసినట్టున్నారు రూమ్ మీ వాళ్ళ మీ క్లాస్ అంతే కదా
ఆ అంతే మా క్లాస్ వళ్ళ ఒకటే కదా రూమ్ లో ఉండేది ఇంకాఎవరు లేరు
అయితే కె. వికి చాలా వీడియోస్ ఉన్నట్టు ఉన్నాయి ఉమ్
ఉన్నాయని అనుకుంటున్నా అద ఏమైనాయో తెలీదు బాగానే తీసాం రీల్స్ తీసాం అన్ని కూర్చోడం మాట్లాడుకోవడం క్లాస్ లో వీడియోస్ ఆ అట్లే లేవు కానీ ఇప్పుడు నుంచి తీసుకుంటే అప్పటికి వస్తాయి కదా బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు
అవునే
ఇప్పుడు నుంచి అన్నా కొంచెం అలర్ట్ అవ్వాలా దానికోసం ఐన అలర్ట్ అవ్వాలి అందరు కలిసి ఉండాల
ఆ
అందరు ఆహా అందరు కలిసి ఉండాల ఫస్ట్
ఉ ఊ అది మెయిన్ పాయింట్
గా ఉంటే
ఉ ఉమ్ ఏరైనావును కా ఏదైనా వచ్చినా కూడా ప్రాబ్లం ఇంటిగా ఉంటాయి నో ప్రాబ్లం
ఉ
ఉహ్
అదే అనుకుంటాం ఇజమెం చేస్తే అండరు ఒక దగ్గర ఉంటే మంచిగా అన్ని వీడియోస్ క్లాస్ లోనే
ఆ క్లాస్ లోనే వచ్చేసే చాలా
కానీ గ్రూప్ గ్రూప్స్ ఉంటే ఏం చెయలేం కదా
అవును అదొక్క ప్రాబ్లం కదా అంతే ఎక్కడైనా అంతే బ్యాచ్ల్ డివైడ్ అ బ్యాచ్లు డివైడ్ అవుతా ఉంటాయి తగ్గట్టు వాళ్ళు డివైడ్ అవుతా ఉంటారు
ఆ ఆన్లైన్ సెట్ తగ్గట్టు
ఉమ్ ఉ మాట్లాడతాను అంతే ఏం రాస్ వస్తారేమో మీ కన్నా అవన్న ఉన్నాయి వీడియోస్ మాకు అవివన్నా ఏం లేవు
మీరు రూమ్మేట్స్ అందరు వేరే వాళ్ళు కదా ఉండేది
ఆ
వస్తే కొంతమంది వస్తాయి అంతే నాకు తెలుసు మీ దాంట్లో
అవును
మీరు కూడా మంచిగానే తీసుకున్నారు కదా ల్యాబుల్లో అన్ని ఫొటోస్ బాగా ఉన్నాయి
ఆ ల్యాబ్స్ లో ఉన్నాయి అంతే యాప్స్ లో ఒక రోజు క్లాస్ లో
అ ఒకటే చాలా సార్లు పెట్టారు వీడియోస్ మీరు
అవునా ఏమో గుర్తులేదు ఉగాదికి ఏమంటే ఏమన్నా కా కాలేజ్ లో ఫస్ట్ ఆలా ఎం అరేంజ్ చేయలేదా
లేదు ఇప్పుడు సెలబ్రేషన్స్ ఏమి లేవు సంక్రాంతికి అయితే చేసారు
మ్మ్ స్పెషల్ ఏం పెట్టలేదా మీకు హాస్టల్లో ఆ రోజు ఉగాది కదా
ఉప్మా తిని వచ్చింది పాయసం పెట్టారనుకుంటా పాయసం అంతే రం రంజాన్ రోజు కూడా దమ్ సేమను ఏదో పెటర్ సొమెథింగ్
అంటే బిర్యానీ పెట్టలేదా
బిర్యానీ సాటర్డే కదా పడింది సండే పెట్టారు సండే పెట్టిర్రూ దమ్ బిర్యానీ
ఉమ్ బాగుందా టేస్ట్
హుం హైదరాబాద్ స్టైల్ బాగుంది
మ్మ్ మీరు చేస్తారా అంతే కదా
అందరు ఉన్నారా హస్టల్లో ఇంటికి వెళ్ళపోయారా
ఉమ్ అంత వెళ్ళిపోయారు వచ్చారు మళ్ళీ వెళ్ళి పోయి సరే
ఉమ్ సరే